హాయ్
హాయ్
ఇప్పుడు మనం ట్రిప్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడదాం
ఓకే
యువ్ స్టార్ట్
మి పేరూ
చాలా తర్వాతం మాట్లాడుతున్నాం ఎలా ఉన్నారు
హాయ్ నేను బావున్న నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బాగానే ఉన్నాను ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను
అవునా ఏ పని వల్ల అంత బిజీ అయ్యావ్
కాలేజీ పనులు ప్రాజెక్టు అలాగే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వల్ల
అదే పరిస్థితి నాకు ఉంది కొంచెం రిలాక్స్ కావాలనిపిస్తుంది
అదే నేను కూడా అనుకుంటున్నాను అందుకే ఈ వీకెంన్ ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను
చాలా మందీ ఐడియా చాలా మంచి ఐడియా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు
దగ్గర్లో ఉన్న బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను.
బీచ్ అంటే నాకు చాలా ఇష్టం సముద్రం దగ్గర కూర్చోవడం చాలా రిలాక్స్గా ఉంటుంది.
అవును అలాగే అక్కడ మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది.
నిజమే ట్రిప్ అంటే కొత్త ప్రదేశం చూడం కొత్త ఫుడ్ తినటం కదా
అవును మనం ఎప్పుడు బయల్దేరాలి
ఉదయం త్వరగా వెళ్తే బాగుంటుంది
ఉదయం ఆరు గంటలకు బయలుదేరుదమా
అవును అప్పుడు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది
మనం బస్సులో వెళ్దామా లేక బైక్ లో వెళ్దామా
బైక్ లో వెళ్తే ప్రయాణం ఫన్ గా ఉంటుంది
సరే మార్గంలో ఫొటోలు కూడా తీసుకుందం
అవును నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం
ఇప్పుడు మనం బ్రేక్ ఫాస్ట్ గురించి చర్చిద్దాం మనం బయలుదేరే ముందు బ్రేక్ ఫాస్ట్ చేస్తామా
అవును ఖళీ కడుపుతో ప్రయాణం చేయడం మంచిది కాదు
దగ్గర్లో ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంది
అక్కడ ఏం దొరుకుతుంది
ఇడ్లీ దోసె వడ ఉప్మా అన్నీ దొరుకుతాయి
నాకు ఇడ్లీ చాలా ఇష్టం అది హెల్తీ కూడా
నాకు మసాలా దోశ అంటే ఇష్టం
నాకు మసాలా దోశ దోశతో పాటు కొబ్బరి చట్నీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది
బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగుదాం
అవును ఉదయం కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది
ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది
అవును ఈ మార్గం చాలా అందంగా కూడా ఉంది
ఇక్కడ పచ్చని చెట్లు చాలా ఉన్నాయి
ప్రకృతి అందాలు చూడటం చాలా ఆనందంగా ఉంటుంది
ట్రిప్పుకు వెళ్తే మనసు కూడా ఫ్రెష్ అవుతుంది
అవును స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది
చూడు సముద్రం కనిపిస్తుంది
వావ్ ఎంత అందంగా ఉందో
సముద్రపు అలలు చాలా బాగున్నాయి
అవును ఆ శబ్దం వినడం చాలా రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది
కొంచెం బీచులో నడుద్దామా
అవును ఇసుకలో నడవడం చాలా ఫన్ గా కూడా ఉంటుంది
ఇప్పుడు మనం లంచ్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు లంచ్ టైం అయింది
అవును నా కూడా చాలా ఆకలి వేస్తుంది
దగ్గర్లో ఒక మంచి రెస్టారెంట్ ఉంది
అక్కడ ఏం ఆర్డర్ చేయొచ్చు
వెజ్ బిర్యానీ ఎలా ఉంటుంది
బాగుంటుంది బిర్యానీ నాకు చాలా ఇష్టం
బిర్యానీతో పాటు రైతా కూడా తీసుకుందాం
అలాగే పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ చేద్దాం
సాయంత్రం స్నాక్స్ ఏమైనా తింటామా
పూరి చాలా ఫేమస్ అంట
నాకు పానీపూరి చాలా ఇష్టం
నాక్ కూడా అలాగే బజ్జీలు కూడా తినొచ్చు
అలాగే వేడి కార్న్ కూడా దొరుకుతుంది
అవును బీచ్లో కాన్ తినడం చాలా ఫన్
చూడు సూర్యాస్తమం ఎంత అందంగా ఉంది
అవును ఆ రంగులు చాలా అందంగా ఉన్నాయి
ఈ సమయం ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది
అవును కొన్ని ఫోటోలు కూడా తీసుకోవచ్చు
డిన్నర్ గురించి చర్చిద్దాం తిరిగి వెళ్లే ముందు డిన్నర్ తిందమా
అవును డిన్నర్ చేసే వెళ్దాం
డిన్నర్ కి ఏం ఆర్డర్ చేద్దాం
ఆ రోటీ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది
అలాగే ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాం
చివరిగా డెజర్ట్గా ఐస్ క్రీమ్ తింటాం
ఈ ట్రిప్ చాలా మంచి అనుభవం
అవును చాలా ఎంజాయ్ చేసాం కూడా
మంచి ప్రదేశం చూడటం మంచి ఫుడ్ తినడం చాలా ఆనందం
అవును ఇలాంటి ట్రిప్స్ మన జీవితంలో మంచి జ్ఞాపకాలు కూడా అవుతాయి
మరి ఇంకోసారి కూడా ట్రిప్ ప్లాన్ చేద్దాం
ఖచ్చితంగా నేను రెడీగా ఉంటాను
మీ జీవితంలో ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళారా
ఆ రీసెంట్గానే వెళ్ళాను అరుణాచలం కి మీరు వెళ్ళారా
నేను కూడా తిరుపతికి వెళ్ళాను
తిరుపతి అంటే తిరుమలకా
అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంటుంది
అదే తిరుమలకి వెళ్ళారా మీరు
అవునండి
హ్మ్ హు ఎవరితో వెళ్ళారు మీ కుటుంబ సభ్యులతోనా లేదా మీ ఫ్రెండ్స్తోనా
మా కుటుంబ సభ్యులతో వెళ్ళాము మా అమ్మ మా నాన్న మాక్క మ చే చెల్లి నేను
మ్ హు మీరిప్పుడు చదువుకుంటున్నారా
అవునండి అక్కడ ఉచిత భోజనం కూడా అందుబాటులోనే ఉంటుంది. ప్రతి శనివారం అక్కడ బాగజల్ జరుగు తా ఉంట
హలో
మీరు ఇంకా ఎక్కడికైనా ప్రదేశాలకి వెళ్ళారా
హార్సల్ హిల్స్ అని ఒక ప్రదేశం ఉంది అక్కడ కొండలు చూడ
ఇంకా దాని గురించి ఏమైనా వివరిస్తారా హలో నేను నా చిన్ననాటితనంలో గురుద్వార్ వెళ్ళినట్టు గుర్తు వస్తుంది. అక్కడ సిక్కిజం గురువు గురు నానక్ దేవ్జీ గారు సికిిజాన్ని మొదలు పెట్టారు. నవంబర్ ఫిఫ్టీన్త్ న ఆయన జన్మదినంగా సిక్కి జం ని స్టార్ట్ జేశారు ఇప్పుడు ఏడో గురుదేవులైన గురీందర్ దేవ్జీ గారు అమల్లో ఉన్నారు. అక్కడ గోల్డెన్ టెంపుల్ చాలా ప్రసిద్ధంగా ఉంది. అలాగే రెడ్ ఫోర్ట్ తాజ్మహల్ మరియు వివిధ ప్రాంతాలు చూసాము. తాజ్మహల్ ను షాజహాన్ కట్టించాడు. సిక్కిజం స్టార్ట్ చేసింది శ్రీ గురునానక్ దేవ్జీ గారు నవంబర్ పదిహేడున పంజాబ్ లో స్థాపించారు అక్కడ బ్యాస్ నది ఒడ్డున పెద్ద సత్సంగం ఉంటుంది. ప్రతి ఆదివారం రెండు గంటలన్నర సత్సంగం జరుగుతనే ఉంటుంది. ఉచిత భోజనం కూడా అందిస్తూనే ఉంటారు. పంజాబ్ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు ఈవినింగ్ అందరూ సత్సంగాలకి వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సత్సంగంలో లంగర్ ని స్థాపించారు. దానికి కారణం అందరూ ఒకటే అని సూచించడం కోసం సిక్కృదేవులు మతంలోకి వెళ్లాలంటే మనం మెడిటేషన్ రోజు తప్పకుండా చేయాలి. మరియు ఇతర మాంసాహారాలు ముట్టుకోకూడదు. ఎప్పుడు మంచి మన